చుష్ణ ధురంధర మూవి నువ్ జూష్నవ
రెండు చూష్ణవ పార్ట్ వన్ పార్ట్ టూ
పార్ట్ వన్ ఏమో ఆ పార్ట్ వన్ చూష్నాపార్ట్ టూ చూష్నా నువ్వేడ చూష్నావు సార్
పార్టీ ఒన ఓటీటీ చూష్ణ పార్ట్ టేక్ ఒన్స్ పార్ట్ వన్ తెలుగు చూష్ణ పార్ట్ పార్ట్ టూ హిందీ ల ఉంది
సేమ్ నేన్ గూడ పార్ట్ వన్ ఓటీటి చూష్ణ కానీ తెలుగులో చూడలే హిందీలనే హిందీలనే చూష్ణ
కాని బాగుంది హిందీ ల అయినా బాగుంది
హిందీ కుడా బా
పార్టీ టూ
పార్ట్ టూ ఏడ చూష్ణవ్ పార్ట్ టూ థియేటర్ హ
ఏటా గ్రూప్ లోవోల్లు ఎడుగురం
ఎక్కడ థియటర్ మైత్రి మాకర్స్ ఆ
రిగ్ రిపేర్
నేము జడ్చెర్ల ఏం మంచిలదు తెల్సా థియేటర్
ఏ బాగానే ఉంటుంది జడ్చెర్ల
వెంకటరమణ నో ఏదో ఉంది అది అదేం మంచ్
ఒహ్ హో హో
మనం ఎప్పుడు పో అంటే ఇంతకు ముందు బోయిన థియేటర్ గాదు అది వేరే థియేటర్ అది
ఉహు ఇంగ తెలియానోళ్లదే మన్ ఊరు దొర దేవుడ్ బావుటాధిగా
థియేటర్నే
ఓహో
ఎంతషీర్ మీకు మూవీ మొత్తం ఫుల్ మూవీ ఎషిరా ఏమైనా కట్ జెషిరా
అంటే మీర్ ఒక టెన్ డేస్ లేట్ గా గణేన లాస్ట్ లో ఓ ఏంది అది మొత్తం మాట్లాడేది ఉంటది చూష్ణవ
ఆ
అది మొత్తం ఎషిరు గానీ లాస్ట్ వాడు పాకిస్తాన్ వొడు వాని అడిగేది ఉంటది జుష్ణవ పాకిస్తాన్ అస్లాం కింద ఒక్కడు ఉంటడు జుడు వాడుండి ఎందుకు ఎందుకు వదిలేసినావు అవసరమా అదిది అంటరు చూసినవా అదేయలే
హయ్యర్ అథారిటీ ఉంటదిగ
అందరికి చెప్తా బట్ట బయలు చేస్త సొమెథింగ్ అంటాడు అదియలేదు అది చిన్న బిట్టే ఎయలేదు
నిక్ చి నిక్ చిన్న బిట్టే ఎయలే మాకు లాస్ట్ ట్వంటీ మినిట్స్ వేయలేదు ద లాస్ట్ చాప్టర్ అది
ఇంకేమంటే దాంట్లో
మళ్ళీ ఇంటికి వచ్చి ఫోన్ పే ఎష్న చాల ఎక్సైటింగ్ ఉన్నాడు అంటే లాస్ట్ కి మూవీ మొత్తం అయిపోయినంక తెలిసింది గాని అదే ఉన్నాడు గ చీఫ్ మినిస్టర్ ఎవరో పోల్టిష్
ఇంకా పంజారాలు ఏం పేరో ఉంటది జమల్
ఆ ఏమో పేరు అత్తనే హైలేట్ ఇంక ఏడ హైలట్ అంటే కార్ల ఆ అప్పుడే చెప్తడు కద ప్చ్ క్రేజి అసల్ మూవీ అంతా ఒకటైతే ఆ కన్వర్జేషన్ చిన్న కాన్వర్జేషన్ ఒకటి
ఊహు అయిన ఫస్ట్ ఇయర్ దురంధర్ వచ్చినప్పుడు ఒక ఆయన పాకిస్తానయినా ఇది నా కరెక్టరే అని ఒక పొలిటిషన్ క్లైన్ చేసుకున్నడు
అయిననే చెప్పిండా
ఆ మా కలెక్టర్ ఇట్ల సూపిచ్చిర్రు అది పార్ట్ టూ ల అదే అదే క్యారెక్టర్ని ఇండియన్ స్టైల్ లో సూపిచ్చిర్రు కదా
ఆ
రిపోర్టర్స్ మొత్తం వార్నింగే ఇవ్వాలి కాని అక్చ్యువల్ గ ఓం ఓం అంత ఇచ్చర్లి ఆ కూతురు లేదు ఇలే అంట ఇద్దరు ఇంకొక ఆమె ఉంటది వాళ్ళ పెద్నాన కూతురొ ఎవరొ ఆమె గిట్ల ఆ పార్టీలో మెయిన్ మెంబరు
ఆహా చూసినవ నువు రేమంట వా రియల్ క్యార రియల్ క్యారెక్ చి రియల్ క్యారెక్టర్సు మూవీలో ఉన్న క్యారెక్టర్స్ సేమ్ టు సేమ్ అసలకి అంతే షాక్ అయిన మరి అంత సిమిలర్ గ ఎట్ల దొరికిందని అసలు
అయినా సినిమా అంత ఒక అంటే మొత్తం రియల్ ఇన్సిడెంట్స్ నాన్ సన్నట్లను కంబైన్ చేసి ఒక సినిమాగా కొంచెం సినిమా టెక్నీ బట్టి తీసుకు
కనీ నిజం ఎంత సిమిలర్గ ఉన్నది అసల్ సిమిలారిటీస్ అయితే సేమ్ టు సేమ్ ఇంక మాధవన్ క్యారెక్టర్ చేసిండుచూడు అజిత్ దోవలో ఏమో అతని పేరు అతనైయితే ఇంగ సేమ్
హో అది ఇంకో లోవల్
అతనే గద
ఆయన పేరే మాదవ అనుకుంట
మాధవన్ రియల్ అదే మూవీలో చేశిండు కదా
ఉ
అదే అతని రియల్ క్యారెక్టర్ అజిత్ దోవాలో ఉంటది అజిత్ అని ఉంటది పక్కనే ఏమొ ఉంటది
అ నాకు తెలుసులే గని క్యారెక్టర్ దాంట్ల అది తేవాలని పేర్ ఏం రావు గాద
ఆహా హా అట్లేంరావ్
ఇప్పుడు నేన్ ఏమంటున్నా అయినా ఆయన్ రియల్ నేమ్ అ ఏం పేర్ ఆ క్యారెక్టర్ చేసినోడి పే
ఏమో మరి గుర్తులే అంత ఏమో
ఇప్పుడే పేర్ చెప్పినవ్ కదా ఆయనా పేరు అయినా పేర్ ఆ మాధవన్ నేనేం అన్కుట్నం మాధవన్ అంటే సినిమాల క్యారెక్టర్ పేరు మాధవన్ ఏమో అని కు
కాదు కాదు ఫస్ట్లో నేనంత గుర్తు పట్టలేదు ఆ రోజు ఎవరో ఉండి మా మాధవన్ అనేసరికి మల్ల కొంచెం బాగ్ గమనిస్తే మాధవన్ న అంటే కరెక్ట్ అంతా అన్పియలేద్ ఫస్ట్ ఫస్ట్ చూసినాం.
ఆ సినిమాస్ బాగున్నాయి. వాక్ నీ పిల్ అంటే అయినా అన్నీ సినిమాల్ తీసే బదులు కొన్ని అంటే షిఫ్ట్ కోసం మంచిగా ఉన్నది. కొంచెం ఆ రాకెట్ ట్రైన్ ఆయ్న వేక్పోతే ఆయ్న స్టోరీ ఇట్లా ఇండియన్ సైంటిస్ట్ గర్
ఆ ఉరిదిషిండ్ ఆర్టికల్ త్రి సెవెన్టీ కూడా ఇతనే అంటా డైరెక్టర్
ఉమ్
ఆదిత్యధర్ ఇంకా వాళ్ళ వైఫ్ తోట్ కూడా ధూమ్ ధూమని ఒకట్ తీసిండంట ఇంకేదో మూవి దాన్ తర్వాత ఈ రెండు తీసిన మూవీస్ అన్ని హిట్టే
ఆ రొట్టె కంటే మనవి కాదు పాత సినిమా పాత సినిమా భలేవుంది. డైరెక్ట్ డైరెక్ట్లు
ఏ సిన్మా
ఫస్ట్ ఏమో ఆర్టికల్ త్రీ సెవెన్టీ హ యూరి
యూరి రీషన్ యూరి తర్వాత ఆర్టికల్ త్రీ సెవెన్టీ
ఆహా ఆర్టికల్ త్రీ తెలిద్ నాక్
ఆ నే మొన్న ఇన్స్టా పేజ్ ల చూసిన యూరి తర్వాత ఆర్టికల్ త్రీ సెవెంటీ దూ ముందు మనో ఒక మూవీ ఉంది. ఇంకొకట్ కూడా మిల్ట్రీ రిలే ఇక్కడ అదే సేమ్ ఇట్లనే దీనికి రిలేటెడ్ ఏ ఇంకొక మూవీ దాని తర్వాత ఇంకా దురంధర్ పార్ట్ వన్ పార్ట్ టూ
కనీ అ తీర్ ఒస్తది చూస్నవా వానికి మాలవంతి ఫోన్ చేసి అజితవంతి ఫోన్ చేసి హంస చూపిస్తరు. విజయ్ కా భారత మాత జై చూస్నావ పక్క తునోడు థియేటర్ లో మొత్తం ఉన్నారంటారు తెల్సా. భలే అనిపించింది. భారత్ మాతాకి అనే ఆ ఫార్నర్ క్యారెక్టర్ అ నిమ్డి
అందర్ ఊమ్
థియేటర్ లో వత్తె అట్లా నీకు ఏతట్లే
మేమ్ పోయిన థియేటర్ అంతా ఏం నిండలేద్ ఆడ అంటే హిందీ కదా ఆ రోజు అంత ఏం లేక్క
చాలా మంది అద్ తేలిసి తెలుగనే వచిర్రు
ఊమ్
టర్వాలాల ఫ్రెండ్ ఒచ్చి నేనుండి ఏమైంది అని అడిగితే నాక్ గిట్లా హిందీ రాదు బ్రో అంటుండు
ఆహ్ హ హ ఆక్చల్ గా కొన్ని హిందీ హిందీ మూవీస్ ఉంటే కింద సబ్ టైటిల్స్ ఇస్తారు ఇంగ్లీష్
మరి సబ్ టైటిల్స్ ఇయ్యలే మనదానికి
అదే అది ఇయ్యలేదీడ గాని నార్మల్ గా ఇప్పుడు సిటీలల్ల ఇట్లు ఉంటాయి క మల్టీప్లెక్స్ దీంట్ల హిందీ అయితే మ్య నైంటీ పర్సెంట్ సబ్ టైటిల్స్ వస్తాయి ఇంగ్లీష్ లా
నాకు స్టార్టింగ్ నా ఫ్యామిలీది మనది అమృద దేవి ది ఫ్యామిలీ సీన్ అయిపోయినంక హిందీ వస్తది అప్ పన్ హిందీ వస్తది కదా అప్పుడు అర్థం అయింది అరేయ్ గొందులు మొత్తం పంజాబి అందుకే అస్సల్కే అర్ధం కాలేదు ఇప్పుడు హిందీగావట్టి కొంచెం కొంచెం అయిన అర్థం అయితుంది
తెలుసా సినిమాల నా పక్కన నేను ఫస్ట్ వేరే ఇటుసైడ్ కూర్చున్నా అన్నమాట తర్ ఇంటర్వల్ తర్వాత కూర్చున్నా నా పక్కన అబ్బి
ఉమ్
వాల్ పక్కన అక్క ఆ తమ్ముడదే ఆ వాని నేను నేను వాడునన్నడుగుతుండు నేను వానికి చెప్తున్నా వాడు పక్కన వాడాపక్కన నిజం తెలుసా నేను చూస్తున్నా వాడు అడుగుతుండు అక్క ఏమైతుంది అక్క ఏమంటున్నాడు అది ఇదని ఇట్ల అయితుందిరా అంటే ఇంగ పక్కనామే మల్ల చెప్పు అబ్బి ఏమైతుంది ఇట్లా ఇట్ల అని మళ్ళ తరువాత మళ్ళా అట్లా ముగ్గురికి పాస్ తెల్సా అది
అది ఇది స్కూల్లున్నప్పుడు హాస్టల్ త్రీ సెవెంటిను ఆ అదే నా అదే అనుకుంట అదిగాదు
ఏ మొన్న మొన్న వచ్చింది ఆర్టికల్ త్రీ సెవెంటీ
కేరళ స్టోరీకి అను చుట్టా ఆ పెరుతోని లేరు ఆ రత్నం అనేటోడు వాడు మొత్తాన్నికి నిద్ర పోయిండు ఇంకా అక్కడ కూర్చోండి నాకేం అర్థం అయిత లేదు రా నేన్ పండుకుంటారని అని పడుకుండు వాడు టి టికెట్ బొక్క నెన్
ఆ నువ్వే తోల్కపోయినవని చెప్పినవు కదప్పుడు ఊమ్ కానీ బాగుండే మూవీ అంటే ఫస్ట్ దాంట్లో ఎక్కువ బీజిఎం మ్స్ ఉన్నాయి కదా అంటే బాగా ప్రతిదానికి ఇండ్ల కూడా ఉన్నాయి కద
ఆక్చవల్ గా నువ్వు చూస్తె ప్రతీది డిఫరెంట్ డిఫరెంట్ ధ్యం బి జి ఎమ్ దింట్లోకి కి మనకి కాపాడలేదు అయితే స్టోరీలు మనకు బోరింగ్ లేదా అట్లా పాత అయిపోయింది ఆ బిజిఎం కొత్త కొత్త వేస్తాం మనం వస్తున్నాయంటే రికగ్నైజ్ చేయలేం మనం
ఆ అబ్బ ఆ రోజు మొత్తం అవే పాటలు తెలుసా అసలు దురంధర్ పాటలే అన్నీ
మీరా లేపోతే రిల్సా
అన్నీ రీల్స్లల్లా ఫోన్లల్లా మొత్తం అవే విని విని విని వినీ ఇంగ ఆ ఒక్క రోజుకే మస్తయిపోయిందింగా
అంటే ఇప్పుడు టూ ఫార్టీ వన్ కోర్స్ పెట్టాలంటే నార్మల్ థింగ్ కాదు కదా ఓన్లీ హిందీ టూ ఫార్టీ వన్ క్రోర్స్ పుష్పాకు రెండు వందల ఎనభై డెబ్బై కోట్లు ఏమో వచ్చినాయి డే వన్ కలెక్షన్స్ దీనికి దీనికి టూ టూ ఫార్టీ వన్ మళ్ళ ఏ అదర్ లాంగ్వేజెస్ దేంట్ల రిలీజ్ అవలే ఓన్లీ హిందీ పెట్టుకొని కొట్టింది
ఆ డైరెక్టర్ అంత క్రేజి డైరెక్టర్
ఇంగ అన్ని లాంగ్వేజ్ లోను రిలీజ్ అయ్యేటప్పుడు ఇంగ ఎక్కువ ఉంటుంది డే వన్ కలెక్షన్ ఇంకోటెంది మల్లాదినికి కొన్ని కంట్రీస్ బయట ఓ
సరే